హలో హలోండి హాయ్ అండి.
ఎలా ఉన్నారండి?
బాగున్నామండి. మీరెలా ఉన్నారండి?
ఆ మేము బాగున్నామండి.
తిన్నరాండి?
తిన్నామండి మీరు తిన్నారండి?
ఇంకా లేదండి ఇప్పుడు వండుకుంటున్నాము.
అవునా అండి. ఏం చేసుకుంటున్నారండి తినడానికి?
సాంబార్ రైస్ అండి.
అవునా, కట్టెలి పోయా లేదంటే గ్యాసా అండి మీరు. గ్యాస్ ఆ
మ్ ఎక్కడండి కట్టెల పొయ్యలు ఇప్పుడు బెంగళూరులో అక్కడ ఇక్కడంతా?
ఆ అవునండి ఇప్పుడుండేదంటంటే ఇంకా ఈ నేచర్ కి గ్యాస్ లు అవే అండి ఇగ వచ్చేది ఫుల్లు, అంటే మనం కట్టలి పోయి. వాడాలంటే మంచిగా చెట్లు పెంచాలి డాండ్ల వల్ల మనం కట్టెలిపోయే వాడే వాళ్ళం.
అవునండి ఎక్కడండి అసలు. ఇప్పుడు చెట్లు మనము ఇన్ని రోజులు చెట్ చెట్లు మనం పెంచుకునే వాళ్ళము ఇప్పుడు మనం చెట్ల వెంట పరిగెడుతున్నామండి.
అవునండి ఎక్కడ చూసినా అంటే ఈ ఈ మధ్యలో ఇక్కడ ఏమంటారు ఏదైనా మంచిగా నేచర్ ఉండేది. చూడాలి అనుకుంటే మనం వెతుకొని వెళ్లాల్సి వస్తుందండి.
నేను కూడా రీసెంట్ గా మా ఫ్రెండ్స్ తో ఇక్కడ తుమ్కూరు అని ఉంటాదండి. అక్కడ దేవరాయన్ దుర్గా అని ఉంటాదండి అక్కడికి వెళ్ళామండి నేచర్ కోసం మేము.
మ్ అదే అండి నేచర్ చూడాలంటే మనం టూరిస్ట్ ప్లేస్ లకి వెళ్లినాక వెళ్లాల్సి వస్తుంది. ఇప్పట్లో
ఎక్కడండి చెట్లే లేవు అసలు ఎక్కడ చూసినా ఈ ఇల్లు కట్టుకోవాలంటే చెట్లు కట్
చెట్లు. ఇల్లు కోసం అనే కాదండి ఫ్యాక్ట రీస్ మళ్ళీ పెద్ద పెద్ద కంపనీలు.
ఇప్పుడు ఇంటిగా ఇల్లు కట్టుకున్నారు అనుకోండి ఇల్లు లోపల చెట్లు పెట్టుకుంటున్నారు. ఏమి ఇస్మేట్ ప్లాంట్ అంట, ఈ మనీ ప్లాంట్ అంట ఏవో పిచ్చి పిచ్చి మొక్కలన్నీ. ఎందుకు అని అంటే ఆక్సిజన్
ఆక్సిజన్. ఆక్సిజన్ అనేం కాదండి జస్ట్ షో పీస్ డాండ్ల వల్ల చాలా ఏం అంత ఉపయోగాలు ఉండవు ఒకవేళ మనం బయట పెట్టి పెంచి సన్ రైజ తో పెరిగిన చెట్ల కంటే ఇ ఇంట్లో పెంచుకునే దానిలో ఏముంటుందండి?
ఏం ఉండదండి. ఇప్పుడు బయట పెంచిన చెట్లు అనుకోండి ఒక నలుగురికి ఆక్సిజన్ ఇస్తాయి.
అవునండి
ఇంట్లో పెంచినవి ఏమి ఇస్తాయండి అసలు.
అప్పట్లో ఈ నేచర్ కోసం అనే ఒక ఆమె ఆమె అంటే. పేరు నాకు సరిగా గుర్తులేదు తను నూ ఆ ఒక వెయ్యి నూట ఒక చెట్లేమో నాటిందంట అండి
కర్ణాటక లో ఒక ఆమె ఉం టదండి హా సాలె మరెదె తిమ్మక్క అని ఉంటదన్మాట
హా హ
ఆమె కూడా అంతే చనిపోయేదాకా ఆ నేచర్ ని సర్వ్ చేసింద అన్మా ఎన్ని చెట్లు అంటే అన్ని చెట్లు హా అవునా అవును ఆమెనే అండి
టిన్ చెట్లు నాటిందంట ఆమె
అవునండి ఆమెనే అండి సాలె మరెదె తిమ్మక్క అంటారడి ఆమెని ఇంకొక ఆయన అయితే తమిళ్నాడులో మొత్తం వాళ్ళ ఆయనది పొలం ఎంతుందో దాన్ని మొత్తము ఇప్పుడు ఫారెస్ట్ గా మార్చేష్నాడండి.
ఆ
బాగుందండి అసలు అలాంటివి చూస్తుంటే ప్చ్ ఈ ఈ జనరేషన్ కి ఇన్స్ పేర్గా తీసుకోవాలండి వాళ్ళైతే
అవునండి ఖచ్చితంగా అది మాత్రం
ఏం లేదండి ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో బతుక్ న్నాము రేకు టూ థౌసండ్ ఫార్టీ అయ్యేటప్పుటికి ఏమైతుందంటే పరిస్థితి మనం ఇప్పుడు ఇప్పుడు డైనోసర్ అనుకోండి అవి అంత్
అంతరించిపోయాయండి అవ్
ఆ అవి మనం ఫొటోస్ లో ఎట్లా చూస్సన్నామో చెట్లను వాళ్ళు అట్లా చూస్సారండి
చూడాలి ఎక్కడైనా ఒక చెట్టు మనకు కనిపిచ్చిందంటే ఇంకా దాన్ని ఆశ్చర్యంగా చూస్
హా అదే అండి అరేయ్ నేను అక్కడ ఒక చెట్టు చూశాన్రా అన్నట్టు చూస్ స్తారాండి ఇంకా
పక్షులు గాని లేకపోతే మంచిగా అప్పట్లో పొద్దు పొద్దున అలారం స్ కూడా ఉండేవి కాదు పక్షుల సౌండ్లతోనే నిద్ర లేచి వాళ్ళము ఇప్పుడే అలార ఇప్పుడంతా అలారం వచ్చి
కు సచ్చిపోయినాయంటే ఈ రేడియోస్ వల్ల అండి అంత్ ఇప్పుడు ఫోన్లు యూస్ చేస్తాం కదండీ ఆ ఫోన్లో కోసం మనం ఏం జేస్తాము వీళ్ళు ఏం జేస్తారు ఫోన్ల కోసం ఈ టవర్లు పెట్టేస్తరనమాట ఆ టవర్లు వల్ల అవి చనిపోతాయ్
చనిపోతాయ్ దాని వల్ల చెట్లకు కూడా చాలా హాని కదా? సో దాన్లకి ఉండడానికి కూడా ఎట్ ఎక్కడ ప్లేస్ ఉండదు పక్షులంటే ఇప్పుడు మనకి ఇల్లు ఎలానో పక్షుల ఈ దాన్లకి చెట్లు అలాగా సో దాన్కి ఆ ఇల్లులు ఉండవు కాబట్టి పాపం ఇంకా అవి ఎక్కడ బతుక్ ంటాయ్ సేమ్ ఇప్పుడు అందుకే కదా మ్యూజియంలు మళ్ళీ అవన్నీ వచ్
ఉమ్ జూలో ఉంటాయండి మనం కూడా అండి మనం టూ థౌజండ్ లో పుట్టినోళ్ళు కూడా లే చూడని పక్షులన్నీ దాంట్లో ఉంట్
దాంట్లో ఉంటాయి ఇప్పుడికే చాలా అంతరించిపోయాయండి
హ్ము్ ఏంటో అండి ఏమేమి చేస్తున్నారో ఈ జనాలు ఇప్పుడు చూడండి సిక్స్ జి అన్నట్టు ఫైవ్ జీ లు ఫోర్ జీలు మొత్తం ఆక్యుపై చేసేసి
వల్ల మొత్తం అంటే నేచర్ లో ఏమి ఉండదండి అంటే మంచిగా ఆక్సిజన్ ఉండదు దాని వల్లనే మొత్తం స్పాయిల్ అయిపోతుంది
దాని వల్లే అండి ఇప్పుడు రేడియస్ వస్తుంది రేడియస్ వల్ల పక్షులు తట్టుకోలేవండి
అవును
పక్షులు కదండి చిన్న ప్రాణులు అవి ఏం చేస్తాయి చెప్పండి అవి తట్టుకోలేవు చనిపోతాయి పాపం ఉమ్
మంచిగా మేము కూడా మీరు కూడా ఇప్పటి నుంచి మంచిగా చెట్ చెట్లు పెంచండి మా ఇంటి దగ్గర అయితే
ఆ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు హాస్టల్ లో ఉండేదనండి హాస్టల్ల్లో ఉంటే అక్కడ మాకు రోజు అంటే స్కూల్ అయిపోయినాక ఈవినింగ్ హాస్టలో డ్యూటీ ఉండేది ఎట్ల అంటే చెట్లకు నీళ్లు పోసేది అనమాట
ఆ
మేమైతే మా బర్త్డేస్ వస్తే అక్కడ మా అంటే నేను అప్పుడు చదివింది క్రిస్టియన్స్ స్కూల్లో వాళ్ళు ఏం చేసే వాళ్ళంటే నా బర్త్డే రోజు చెట్టు నాటిచ్చే వాళ్ళు
ఊ
నేను ఆ స్కూల్ ముందు నుంచి ట్రావెల్ చేస్తుంటే నాకు అదే గుర్తుకొస్తుందండి అరే ఇక్కడంతా నేను ఎంత బాగా చెట్లు నాటాను కదా బాగుంనింది అప్పుడంతా చెట్లకి నీళ్ళలు పోసుకుంటా బక్ కెట్లు పట్టుకొని అని అనిపిస్ స్తుందండి అప్పుడప్పుడు నాకు
మేము గుడా అండి మాకి స్కూలో ఉన్నప్పుడు ఏమంటే మీ నేను కూడా హాస్టల్ లోనే అనమాట చదివింది అ అక్కడ ప్రతి స్టూడెంట్ ఒక చెట్టు పెంచాలన్నమాట ఆ చెట్ చెట్టుకి మొత్తం బాధ్యత ఇంకా వాళ్ళ
ఆ
ఆ రోజు అన్నం తిన్న తర్వాత అన్నం కి ముందు కూడా చెట్లు చెట్టుకి నీళ్ళు పోస్ సే వాళ్ళం అనమాట అంటే అప్పుడు చాలా బాగుండేది ఆ చెట్లతో మాకు ఎంత బాండింగ్ ఉండేదంటె ఇప్పుడు మా మామూలు మనం మనుషులతో ఎలా మాట్లాడతాము ఆ చెట్లతో కూడా అలా మాట్లాడుతూ కు కూర్చునున్ కూర్చుండిపోయేదాన్ని ఆ చెట్టుకు మళ్ళీ నేమ్ కూడా పెట్టేదాన్ని నేను నేనేమి ఇది అని చెప్పి దాని కోసమే మళ్ళీ సపరేట్గా టైమ్ స్పెండ్ చేసి దాని దగ్గర కొద్దిసేపు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుం టుంది చెట్ల దగ్గర కూర్చున్నామంటే
అస్సలు నేనైతే మా ఇంటి దగ్గర రొండు చెట్లు వేస్ కున్నానండి అంటే అది మనీ ప్లాంట్ ఒకటి ఇంకోటి వేరే చెట్టు అన్నమాట మార్నింగ్ లేవగానే నేను ఏం చేస్తానంటే బయటికెళ్ళి ఆ చెట్లకి నీళ్లు పోస్త నీళ్లు పోస్తే మట్లో నుంచి స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ కోసమే వాటర్ పోస్తానండి నేను
అవునండి చాలా బాగుంటుంది ఇప్పుడు అంది కే అండి వర్షాలు కూడా పడట్లేదు ఎందుకూ అంటే ఇక్కడ చెట్లే లేవు చెట్లు ఉంటేనే కదా వర్షాల్ పడేదీ వర్షాల్
తలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వర్షాలు రావాలంటే చెట్ ట్లు కావాలి చెట్లు లేకుండ వర్షాలు ఎట్లొస్సాయండి
హా
ఇంగా ఇప్పుడు మళ్ళా చూడండ్
ఇంట్లో ఒక గార్డెన్ చిన్న గార్డెన్ మెయింటైన్ చేసినా గానీ బావుంటుంది. కానీ ఎక్కడండి ఎవ్వరికి ఇప్పుడు టైమే లేదు అందుకే కదా అందరు ఎరువు తగ్గా ఏమంటారు నెస్సు ఆ నర్సరీలూ దాన్లకి పొయ్యి ఆన్ పూలు చెట్లు మొక్కలు పార్కులూ అక్కడ చుట్టూ తిరుగుతున్నారు వాట్ దే మన ఇంటి దగ్గరే మంచిగా ఏమన్న పెంచుకున్నామంటే పక్షులూ సీతాకోకచిలక కలూ ఎంత మంచిగా ఉంటుందండి నేచర్ అంతా చూసుకోడానికి కానీ మంచిగా ఉండడానికీ
నాకు ఆఫీస్ లీవ్ వచ్చిందనుకోండి సాటర్డే సండే వీక్ కఫ్ ఉంటుంది కదా అండి నేను మా అమ్మమ్మళ్ళుంటికి వెళ్ళిపోతానండి మా అమ్మమ్మోలిల్లు లాస్ట్ లో ఉంటుందనమాట చుట్టూ చింత చెట్టు ట్లు ఉంటాయి చింత చెట్లు మధ్యలో మాయవ్ మా అమ్మమ్మోలిల్లు ఉంటుందండీ అక్కడ మళ్ళ ఇంకేమం టే మేము ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ గానీ ఏం కొనుక్కోమండి
ఉ
అంతా నాచురల్ అండీ ఇప్పుడు మల్లెపూలు ఏషినామూ మల్లెపూలు వేసినామూ ఇప్పుడు ఒక రోజుకే అర కేజీలు వస్తాయండి అర కేజీ మొగ్గులు వస్తాయండి ఒక రోజుకే తర్వాతా ఇంకా అవీ నేరుడుకాయలు చెట్లు వేసినాము మా అమ్మమ్మకి షుగర్ ఉందనమాట టా పప్పాయ వేసినామూ తర్వాతా ఆ జామకాయ ఉంటది కదండీ
హాహా
అదీ టెంకాయ చెట్లు వక్క చెట్లు అన్ని పెట్టినామండి ఇంటి చుట్టూ
మ్ మా దెగ్గ మా ఇంటి చుట్టూ కూడా అండి మందారం పూల్ చెట్ ట్లు మల్లె పూలు రోజా పూలు మంచిగా అంటే చెట్ ట్లు పెరగడం వల్లా మనికి బెనిఫిట్సు ఉంటుంది ప్లస్ నీడ కూడా వస్తుంది ఇప్పుడు ఉండే ఎండల్కీ సమ్మర్ లో ఫుల్ మంచిగా యూజ్ అవుతుంది
అవునండి ఇప్పుడు నేను ఇంటికి ఎళ్లగానే మా ఇంట్లో ఉండే టేప్ మంచం ఉంటాదండి మాది అది తీసుకోన్ ఎళ్ళి బయటేస్
ఆ అందుకే అండీ అట్ల మంచి అంటే మనం అట్ల చెట్ల కింద కూడా పడుకోచ్చు కానీ చెట్లు లేకపోతే చానా ఇప్పుడు మనం బయటికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఆ ఎండల్కి గాని దానికి కానీ పొద్దట్నుంచి చాలా స్ట్రెస్ అయ్ వచ్చింటాము బయట టా ఉండేదానికీ మళ్ళీ ఇంకా అట్లా వచ్చి కొంచేప్ నేచర్ లో ప్రశాంతంగా కూర్చుంటే మనసు కూడా హాయిగా ఉంటుంది. టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు
ఊ ఉ కానీ ఇప్ ఇప్పుడు జన్రేషన్ లో చెట్లు చొప్పినాను కదండి ఇంకో. ఇరవై ఏళ్ళు పోతే అరే అక్కడ ఒక చెట్టు చూసానురా అది గ్రీన్ కలర్ లో ఉన్నిందిరా అంటారండి అదే అయితుందండి ఇంకో
నిజంగా అలానే జరుగుతుంది
ఫొటోస్ తీసుకొని స్టోరీలు మేమే మనమే స్టోరీ పెట్టుకుని పెట్టుకుంటున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు నేను నేనే మొన్న ట్రిప్ వెళ్ళినప్పుడు స్టోరీ పెట్టినా మా ఫ్రెండ్స్ చాలా మంది మెసేజ్ చేసినారు నేచర్ చాలా బాగుంది చాలా బాగుంది అని
అంతే
ఇప్పుడు మనం స్టోరీలు పెట్టుకుంటున్నాం వాళ్ళు ఇంక అంతే ఇంకా ఏకంగా వాళ్లు ఆశ్చర్యపోతారండి గురయిపోతారు ఆశ్చర్యానికి
ఆ అవునండి
ఇంకేంటండి మరి హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందిండి థ్యాంక్స్ అండి చాలా మంచిగా మంచి విషయాలు చెప్పారు నేచర్ గురించి చాలా తెలుసుకున్నాను ఇవాళ
అంతే థ్యాంక్స్ అండి మీరు కూడా చాలా మంచి విషయాలన్ని షేర్ చేశారండి ఓకే అండి బాయ్ అండి